హల్
హలో ఉ హాలో
అ హలో
ఉ ఉ చెప్పు
ఓ ఓ చెప్ చెప్
ఎంచేస్తున్నావ్ అయిపోయిందా అసైన్మెంట్
అయిపోయింది అయిపోయింది ఎస్ ఐ ఓట్
చెప్పు
హు
నేను రాస్తాన్న ఎప్పుడై పోతుంథో ఇప్పుడు స్టార్ట్ చేసిన ఇప్పుడు స్టార్ట్ చేసినా
ఓకే ఓకే మమ్మీ నిద్ర వస్తంది నాకి
ఇప్పుడే కదా లేసినవ్
నేను పడుకొని నిద్రవోలేదు జస్ట్ పడుకొని ఫోన్ చూసిన అప్పటి నుండి ఈ ఫోన్ కాలిపోతంది
కాలి పోతందా
యా ఫోన్ ని కూల్ చేద్దాం యాప్ లోకి వెళ్ళి తెలుసా నా ఆ ఫోన్ కి ఒక ఆప్షన్ కూడా ఉంది తెలుస ఆ ఫోన్ హీట్ అయిపోతే కూల్ చేస్తుంది ఫోన్ నంబర్ అన్ని చెక్ చేసి విత్ ద టెంపరేచర్ హీట్ ఇస్ హై ఇట్ విల్ కూల్ డౌన్ టెంపరేచర్ ఆఫ్ మై ఫోన్ హుమ్
ఆ వస్తలేద్
అన్నకి ఇచ్చ నా అరుణా ఫోన్ చేయలేద
ఆ బయట ఉందంట
ఎవరితో పోయిందంట హు తాతయ్య ఉమ్ మీకు కూడా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడా
ఉమ్
ఆ అంటీ సమీరా
సమీరా తెలుసా క్లాస్ లో బెంచ్ సార్ వెనకి తిరిగి చూసు నాకేంటో అసలు ఏం చూస్తానావో ఎంతసేపు వెనక్కి నా అరుస్తాను అద
అవునా
తిరుగుతానని తేలుస్తే పే
మా పిల్ల కూడా మాట్లాడదు
ఊమ్ నైనా ఈప్ పిల్లకి కొంచెం కూడా మ్యానర్స్ లేదు
ఎవరితో
అరుణ కి
ఏం చేయలేం
పో
ఈ విషయంలో సమీరా స్ట్రిక్ట్ గుంది
అవునవును అవును ఎందుకు మాట్లాడట్లే సమీరా
ఏమో పింకన్న మాకు తెలీదు ప్రతీది ఒక్కొక్కరికి వ ఒక్కొక్కరికి వేరు వేరుగా చెప్పి చెప్పి చెప్పి చెప్పి నాకీ సోది తప్పేనా బ్రెయిన్లో చదువు ఏం లేదు
ఏంటి
అంటే వీళ్ళ సోదులు వాళ్ళ సోదులు తప్ప నా బ్రెయిన్ లో చదువు ఏం లేదు ఈ అమీర్ది అమీర్ నాకేదైనా కుమార్ చెప్తే ఫస్ట్ విష్ణుకి చెప్పేది విను ఊం నాకే ఫస్ట్ విష్ణు కి చెప్పాలి తర్వాత చెర్రి కి జెప్పాలి దాని తర్వాత యుగేంద్రకి చెప్పాలి ఆ తర్వాత వీళ్ళ ముగ్గర్తో డిస్కస్ చేయాలి ఆ ముగ్గర్తోను కలిసి అమీర్ ను ఆడుకోవాలి ఈ ప్రాసెస్ లో నా బ్రెయిన్ లో అదట్లే రాస్కపోతుంది ఆన్ నయిట్ చెప్నా తీన్మార్ డిస్కషన్ ఎప్పుడైనా చదువు గురించి పెట్ట్నారా చదువు గురించి పెట్టింటే నాకు ఈ ఈ సెమ్ ఈ మిడ్ లో అన్ని తక్కువ మార్కులు వచ్చేవి కాదంటే నీకే తక్కువ మార్కులు అంటే మాకెన్నొస్తాయో అని మళ్ళీ దాని మీద వాళ్ళ బాధలు ప్చ్
ఊ
ఊమ్ సమీర ఎందుకు మాట్లాడ్లేదో చెప్తా విను ఆ
ఊ
శ్రీనాథ్ సమీరాతో మాట్లాడగూడదని ఫిక్స్ అయినాడు
ఎందుకు ఫిక్స్ అయినాడు శ్రీనాథ్ కి ఏం నొప్పంటా
ఏమో నువ్వడిగిరాప్
ఏ ఛీ నాకేం బట్టింది
ఫిక్సైనాడు వాడ్ పోయి దివ్యాతో క్లోజ్ అయి ఈప్పిల్లని అవైడ్ చేస్తా వచ్చినాడు వన్ ఫైన్ డే ఎందుకు మాట్లాడం లేదని ఏదో అడిగిందనుకుంటా ఏం రీజన్ చెప్పినట్లేడు ఫైనల్ గా విద్యతో క్లోజ్‌గా ఉంది దివ్య కి సమీరా గొడవైటట్టు చేసి ఫస్ట్ వాళ్ళిద్దరూ బాండింగ్ బ్రేక్ చేసి అల్ ది బెస్ట్ శ్రీనాథ్స్ సమీరా తొ మాట్లాడం మానేస్ సారీ సమీరా మారిన మాట్లాడం మానేసేది అన్నంత ఆ పిల్ల మాట్లాడం మంచ్
ఊ
హూ మన్న అసోసియేషన్ దే మన్న అసోసియేషన్ దే ఈవెంట్ రోజు
అ
పిల్ల వేసుకొచ్చిన డ్రస్సు
హూ శ్రీనాథ్ తీసి ఇచ్చిందే
హూ లాస్ట్ టైమ్ బర్డే ఆ పిల్ల బర్డేకి
షరారా డ్రసు
హూ ఉండదా ఆ మాత్రన్నప్పుడు మ భ్రష్టం ఏం తలుగుతాడే నేను చెప్తుందని చెప్పి ఇంకేం చెప్
హూ
అట్లా వాళ్ళ ఇద్దరి మధ్ టే గొడవ రావడానికి కూడ్ రీజను ఇష్టమేనా
హా
సమీరా పెద్ద పత్తిత్ ఏం కాదు అరుణ గా అరుణ నా అనడానికి సమీరాకి రైట్స్ లేవు నన్నే ఆ పిల్ల సమ్ వాట్ చే కంట్రోల్ చెయ్యాలి ఆ పిల్లని అనుకుంటా అది నచ్చింది నాకు అక్కడ అ పిల్ల అట్లా చేస్తాంటే నాకు మీకు తిరుగుతాండేదే చెప్పేయాలనిపించ్ సరేలే ఓ సారి గదు ప్రతి సారీ చెప్పడం కారేటో కాదొ తెలిదు పాప అ చూసారంండి నాకు తెలిసింది అని చెప్పేద్దాం అంతృష్ ఏనా సకుమాష్ బాటి నాకెలా అనిపి ఏపీ ఇలా పోయింది వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పి
ఉ
అరుణ వాళ్ళు ఇంట్లో వాలు వోచి ఆ పిల్లని తీసుకెళ్ళిపోయి అట్లా స్టడీస్ పోయి
ఉ అనా తక్కానా ఏమన్నా నాకెమ్మణ సో ఇల్గ ఆక్పో సార్
అయినా ఏం కం ప పెట్కొ మలా మాట్లాడుతుంది చీ
ఏం చెయ్యలేం
మ్మ్
కాద్ మొన్న ఆ పిల్ల నాకు కాల్ చేసి సం సం స్టోరీ చెప్పిందని చెప్పినాగ
అవునా ఏం చెప్పింది హలో
ఆ ప్పుడు చెప్తా ఇప్పుడు ఇంకా ఎట్లా దొరికిపోయిందని చెప్తా వచ్చింది లే స్టోరీ
మ్మ్
ఆ స్టోరీ చెప్పలేదండి
చెప్పలేదే
ఏంటికి చెప్పినావ్ పా చెప్పినను నేను చెప్ినను అనుకున్నాను
హ్మ్ హు చెప్పలే
మాట్లాడుతూ
మ్మ్
యాప్ లో యాప్ కల్ లో
మ్మ్
మాట్లాడుతూ చ ఏదో ఎంత ట్రై చేసినా కంట్రోల్ చేసుకోలెం
మ్మ్
ఎం తేడా గుందన్నట్టు ఉంటుంది ఏం కంట్రోల్ చేసుకోలి
నీ వాయిస్ బ్రేక్ అయితాంది
హలో ఇనపడుతోంద
ఆ వినిపిస్తా ఉంది చెప్పు
మ్మ్
ఆ చెప్పు
అదే అనింది ఏమో హాలో చెప్తాను అవి చెప్పు స్టార్ట్ చేసేలోపే హలో హలో సరేలే
ఛీ
ఆ అంటే
హు
ఏ మిస్ అయితాడాడన్ ఇంతేనాందంగా
మ్మ్
బాగలేక పోతే అలా నడుచు మూడు బాగలేకపోతే అలా నడుచుకుంటూ మీ పీజీ వరకు వచ్చేదాన్ని పీజీ రోడ్డు వరకు వచ్చి రావచ్చు ఏవండీ వచ్చేదాన్న్యే ఆమకు షుగర్ ఆగది గదా ఎనాకు ఆన్సర్ తెలుసు అ అల్ మంచి చి నాదిగా ఒకక్కడ వస్త సంత వేరన్నా అడి
అ
అక్కడన్నే అంటే ఒకటి రెండు సార్లు మా పేజీ వాళ్ళకోచ్చు
ఓ
కానీ చాలా సార్లు స అచ్చ అ ఇ లోనే చెప్ప
ఆ
అ శ కద అ ఆడంతే సర
ఆ
కాలజ్ లో నాక ఎవ ఉన్నారురు అ క ఏమ లేత
ఆ బ్రేక్ అయితా అందీని వయసు
ఏయ సిలేదేమో ఇ ఏం చేయలా
ఇప్పుడు వినిపిస్తుంది అట్లా ఫోన్ దగ్గర పెట్టి మాట్లాడు
ఫోన్ దగ్గరే ఉంది అప్పటి నుంచి నేను ఫోన్ టచ్ కూడా చేయినా
ఓకే
హేమాలయన్నా ఇ ఎన్నారో ఎవరు లేరో అసలు ఏమ అని అట్లా అంటున్నా అనికు అంటే ఇప్పుడు లేడు కద అ మనే అంత చెప్పంది నమ్ చెప్ప తీ ఏం ఓపెన్గానే అంత మ ఏమో లే అన్న ఎవరికి ఎవరు వుంనారో ఎవ్వరు లేరో తెలీదు కదా
హ
అంటే ఆ మాట ఆ పిల్ల నమ్మించి అ మళ్ళీ ఒకచోటే కాదు జ వ్యాఖ్యా తె ఏజ తిరిగే పకక కది గ
హ
పూత్తూరు అంతా ఒక రౌండ్ వేసే వాళ్ళు
ఆ
అది నాకు లాస్ట్ క మెమరబుల్ గానే మిగిలిపోతుందని ఎప్పుడు అనుకోవలేదు
మీ బావున్నాడు కదా అని చెప్పాల్సింది
అడి చెప్పేది విను
ఆ
అంటే ఎవన్నాన్నా
ఉఓ
అవు ఇంకాదే మళ్ళీ మాట్లాడింది
ఆ సర్లే బాయ్
సరే నేను మళ్ళీ చేస్తా బాయ్